మన ఏ కేషన్ గురించి మాట్లాడుక్ కున్నాం
అ మ అ మ న మీరే ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషన్
ఆ నీకు తెలిసింది నువ్వు చెప్పు. నాకు తెలిసింది నేను చెప్తాను.
ఆ అవునా
ఓకే
ఏడ్జు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మేడమ్. కాకపోతే ఇప్పుడు హా-అందరు సదువుకుంటున్నారు ఎక్కువ.
అంటే ఇప్పుడు ఎట్లా ఉంది.
హా ఏడ్జు అర్థంకాల
ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది. నువ్వు చదువుకునేటప్పుడు ఏలా ఉంది అని
నే హా ఆ నేను చదువుకున్నప్పుడు కూడా చదువుకున్నప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అన్నది చాలా చాలా వరకు బానే ఉంది మేడం. ఇప్పుడైతే బుడు బోర్డ్ స్కూల్ చదివాను కాబట్టి అంత పెద్దగా లేదు కానీ, ఇప్పుడు ఇప్పుడు అందరు నార్మల్గా ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు కదా మేడం.
గతంలో అయితే నాకు తెలిసిన దాన్ని బట్టైతే గురుకుల విద్యా సంస్థనుండేది.
అవున్
అయితే దాంట్లో ఏంటంటే అన్ని వేదాలు గణితం, తత్వశాస్త్రం, యుద్ధ కళల్లో కూడా మొత్తం వాళ్ళు చెప్పేవాళ్ళ అనమాట అంటే టె ఇప్పుడు ఫర్ ఎగ్జా ఎగ్జాంపుల్ నేను చదువుకున్న స్కూల్ అయితే, అన్ని రకాలు కల్చరల్ యాక్టివిటీస్ ని ఓకే టైలరింగ్ గానీ కుట్లు, అల్లికలు చదువుతో పాటు అమ్మల్ల ఎస్ ఆ స్కిల్స్ కూడా నేర్పించేవాళ్ళు.
ఆహా
మీకు మీరు చదువుకున్న స్కూల్లో అలా ఉండేదా.
అమ్మ మీ మేము చదువుకునే స్కూళ అదే లేదు. సారా ఫోన్లీ ఫోన్లీ చదువుకున్నామా లేదా మరి అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంతా అంతా ఇంప్రూవ్మెంట్ కాదు కదా మేడం.
ఉ అయితే అయితే అయి అలా ఆ టై లో అలా ఉండేదనమాట. అందుకే మనకి బ్రిటిష్ కాలంలోనే ఇంగ్లీష్ అనేది ఎంట్రన్స్ అయింది.
అవును కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మాత్రం అందరూ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీరు లేద ఇంగ్లీష్ లేద అ అ సర
ఉండ స్కిల్ ఉండాలి ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ కొంచెం ప్రొఫెషనల్, మన పర్సనల్ లాంగ్వేజ్ తో అదొకటి ఆ ఇంగ్లీష్ సమీది ప్రతి లాంగ్వేజ్ కి ఇంకొక లాంగ్వేజ్ అన్నమాట పనమాట ఎన్ని ఎందుకంటే మనకి ఆ ఇప్పుడు మనము సౌత్ లో ఉన్నాం కాబట్టి మన తెలుగు ఇంకొకళ్ళకి కర్ణాటక కన్నడ అవునా అలా వస్తది అలా అందరికి కామన్ గా ఉండే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవునా
అవును మేడం
కానీ నేర్చుకుంటే వస్తుంది రాదు అనేది ఏముండదు దు కదా నేర్చుకుంటే మంచిది కాస్త ఏందంటే కార్పొరేట్ సంస్థల్లో కానీ పని చేసేటప్పుడు ఆ యొక్క నేర్చుకొని ఉంటే మన కమ్యూని నికేషన్ వల్న కూడా బావుం డదు కదా అది భయపడిపోయి కొంతమం ఇ దాన్ని ఆ నెగ్లిజెన్స్ చి చేస్తన్నారు కానీ ట్రై చేయాలి కదా
హ్మ్ అందుకనే ఇప్పుడ ఏంటంటే మనకి వి జ చె టలని సర్వశిక్ష అభియాన్ అని ఇవన్నీ వచ్చినాయి ఓకే ఇప్పుడు మన పరిస్ వచ్చిన లాంగ్వేజ్ జుస్సుకు కూడా మంచి ప్రోత్సాహం ఉంది
అవును మేడం అవును
హ్మ్ మ్మ్ నా కోవిడ్ తర్వాత మనకి డిజి అంటే లైక్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా వచ్చింది
అవును అవును మేడమ్ ఆన్లైన్ఎడ్యుకేషన్స్ బాగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు యూ యూట్యూబు యూట్యూబు ఆన్లైన్ లోనే అన్నీ నేర్చుకోవచ్చు మేడం
అవును ఇంకోటి అ డివైజెస్ అం అ ఫోన్లు కూడా ఎక్కువ కొనుక్కొని మనం ఎ ఎక్కడన్న ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా కూడా మనం ఒక్క క్లిక్ తోటి మీటింగ్స్ వింటున్నాము అన్ని చేస్తున్నాము అలాని పిల్లలు కూడా స్కూల్స్ లేనప్పుడు ఆ యొక్క డిజిటల్ డివైస్ తోటి ఆ మీటింగ్స్ గూగుల్ మీట్ ద్వారా క్లాసులు వినడం ము అవన్నీ చేసేవాళ్ళు కదా.
అవును మేడం మరి ని నేను కూడా ఆన్లైన్ క్లాస్ ఆలాగే కదం మేడం విన్నాను. ఆన్లైన్ ఆన్లైన్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు వర్క్ నేర్చు కుంటున్నానుంటే ఆన్లైన్ల్ నేను మేడం
దాన్ని ఏమంటారంటే స్కిల్ డెవలప్మెంట్.
ఇల్ర్ఇ ఉండవచ్చు కదా.
ఇప్పుడు మనము వెళ్ళలేని వాళ్ళ కోసము, ఇంకోటి బిజీగా వాళ్ళ వర్కుల్లో బిజీగా ఉన్న వాళ్ళ కోసము, కూడా ఇది ఒక మంచి అవకాశం.
ఆ అవును మేడమ్ ఉండోచ్
అందుకని మనకి ఏందంటే అప్పట్లో ఉండేవి కాదు ఇప్పుడు ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండేది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఉన్నది ఉన్నట్ ట్గానే చేయడం కద థిరి నాలెడ్జే ఉంది. థిరి ది కూడా ఏముంది క్వశ్చన్స్ అడగలేకపోతున్నారు. అవునా వాళ్ళకి అర్థమయిందా. అర్థం కాలేదా అది కూడా అప్పుడు ఓపిక ఉండేది. మన చేత చెప్పిచేవాళ్ళు అవునా అలా ఒక్కొక్కళ చేత చెప్పించే మనకు వచ్చేసేది ఇంటికెళ్ళి చదివేది అంత ఉండేది కాదు కదా.
అవును అప్పుడు నాల్ అప్పుడు నాలజ్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అందరూలీ అదే అది అ చ చదువు చదువుతుంది. అకండి జ్ఞానం కాదు మేడం ఏదో ఇతే చ వా మ పటావాలు ఎడితే ఎస్తునాన్నా ఎపువకు
చదవాలి ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో చదువుతున్నారు. కానీ చదువైపోయినాక ఏమవుతుంది ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు ఏవు అందరికీ లేకుండా ఉండవు స్కిల్ ఉన్న వాళ్ళకి కొంతమందికి వస్తుంది. వాయి కొంతమంది స్కిల్ ఉండి కూడా ఉద్యోగాలు ఉండంటడి అట్టే అవకాశాలుండవు.
ఇ ఇప్పు ఇ బహ్మ శత్ర వల
ఉ అదే అదే కా టేషన్ కూడా ఎక్కువ అయిపోయింది కదా అవును
హ్మ్ అవును అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏందంటే విద్యా వ్యవస్థని కొంచెం డెవలప్ చేసుకుంటే అంటే ఉద్యోగ అవకాశాలకి అనుగుణంగా గా ఉండాలి ఎందుకంటే అంటే స్కిల్స్ తనీ మెరుగు పర్చు కోవడం అంటారు కదా నేర్చు
ఆహ్ అహ
ఎందుకంటే ఉద్యోగం రావాలి మనం చదువుకున్నది ఏంటో ప్రాక్టికల్ గా కూడా చూడాలి అవునా కొన్ని అన్పయిడ్ ఇంటర్న్షిప్లు ఉంటాయి అవి కూడా చెయ్యాలి మనీకే ప్రిఫరెన్స్ కాదు నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి గదా గెయిన్ చేసుకోవాలి గదా కదా హలో హలో హలో హలో